త
ఉమ్ లేట్ అయింది క్లిక్ చేయినికి
అది ఆఫ్ అయిపోయింది కరెంట్ పోయింధా
ఓకె
ఒక్క నిమిషం అక్క ఆహ లేదక్క ఒక్క నిమిషమ్ అక్క పిజ్జా ఎక్కడా కన్పి రాట్లేదు కొంచెం లైట్ వేస్తావా అ థ్యాంక్స్ రా అక్క
ఇంట్లో ఉన్నావ నువ్వు బయట ఉన్నావ
బయటక్క బహు కాలేజ్లో హస్టర్
ఆ
హుమ్
ఇంకేంట్ర
కరెంట్ ఇప్పుడొచ్చిందక్క
ఇంకా ఏమైన ప్లేసెస్ విజిట్ చేసావ నువ్వు
నేనంటే ఫ్యామిలీతోనే చేస్తున్న చాల ఫ్రెండ్స్ తో ఏం లేదంతా
సేన అన్ని
ఉమ్ టెంపుల్సే రే ఇదిగో
శ్రీకాళహస్తతి ఎల్వరా
ఆ వెళ్ళ అక్క ఆ అది కూడ దగ్గరే కదా మాకు ఆ తిరుపతి కన్నా ఇంక ముందే అది
ఆ అదే తిరుపతికన్నా కొంచెం ముందే ఉంది
ఉమ్ ఆడికి వెళ్ళన్నా ఆ ఒక ఒకా ట్రిప్ ప్పుకీ త్రి వెళ్ల గో డ్డంటక్క టూవ్వే వెళ్ళాలంట మ్
ఇప్పుడు మరి తిరుపతి శ్రీకాళహస్తి రెండేగ
అవును ఇంకొకటి చూ చూడాలి ఏందో చెప్తున్నారు పెద్దళ్ళు
త్రీ ఎల్ద్దా టూవే ఎల్లా పతంగాల
అది వెళ్తే ఒకరిని చూసుకోవాలి
లేదంటే ఓకే వెళ్తే త్రీ వెళ్ళాలి లేదంటే ఒకటి
ఆ
అర అరే కాల క్కని వెళ్ళండి
ఆ మేము ఇది వెళ్ళిన తర్వాత అది వెళ్ళాలి అని అనుకున్నాము
ఆ ఇంకా ఏమైనా ఉన్నాయా అవునం నా నేను అదే అను వెళ్ళాలి మా రూమ్ లో అక్క వాళ్ళ
నేవ వెళ్ల్ మ అక్క
ఎలా అయితే అండి ప్లేసెస్ విజిట్ చేసావును
మేము ప్రతిసారి కాశీ వెళ్ళి నేను వెళ్ళలేని అమ్మ వాళ్ళ వెళ్ళి సచన్ నేను ఇప్పుడు ఎ మదియాను ఇప్పుడ రాజ అమ్మ వెళ్ళేసి వచ్చింది టూ టైమ్స్ వెళ్ళేసి వచ్చిడి
చి
హ
ట్రైన్కనా
ఆ పెంక అక్క మా వాళ్ళు ఏదైనా ఒకదానికి ఖచ్చితంగా వెళ్ళి రావాలి ఇయర్ అయినా త్రీ మంత్స్ ఒకసారి వన్ మంత్ ఆ
ఎప్పుడైనా హైదరాబాద్కి వచ్చారా మీరు
నేను ఇ వార పోలే మా మమ్మీ పోల్ పోరు
నాకు అంకుల్ అంటి బాగా నచ్చారు
వాళ్ళ ఏం లేదక్క తిరగా ఆ తిరగాలి అనుకున్నప్పుడు తిరగాాలి ఎక్కువ టైమ్ తీసు డు మళ్ళీ ఎప్పుడుండామో ఏం అవుతుంది తెలియదు కదా
అది మీరు ఇప్పుడు చెయ్యాలి ఇప్పుడు చేస్తేనే సెట్ అయిది మళ్ళీ ఎలా ఉంటది తెలియదు కా ఫ్యూచర్ లో తిరగలేరు ఎక్కడికి అంకుల్ ఆంటీ కి కంటే కుదిరింది వాచ్ మళ్ళీ వచ్చే హస్బెండ్ ఫైన్ డిప పెండై ఉంటది
నేను అందుకనే అమ్మ వాళ్ళకి కూడా చెప్తాను
ఆ మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు హైదరాబాద్ కూడా తిరిగేసే
ఆ అది ఇ టు త్రీ మంత్స్ లీవ్ ఇస్తారు కి
ఓకే
అప్పుడేమన్నా చూద్దామని ఆ
మరి ఓవర్
అవునక్క మళ్ళీ దానికి ఈ రూమ్ కి తని ఫైవ్ థౌజండ్
ఆ హాషలే ఇక్కడ ఎంత అంతా సిక్స్ థౌజండ్ సెవెన్ తౌజండ్ ఉ
ఆ అందుకని వాళ్ళు చూస్ స్తా అని చెప్పారు ఎందుకులే అని చెప్ హాస్టల్ వాల ఈ కాలేజ్ వాళ్ళే ఫై తౌజెన్ అంటే ఫిఫ్టీన్ తౌజెన్ చు ఇస్తా అని చెప్పారు
ఆ ఫిఫ్టీన్ తౌసండ్ ఓకే ఫిఫ్టీన్ తౌసండ్ వ తీసుకొన్ని ఆ అమౌంట్ లోనే హాస్టల్ రెంట్ ప వాళ్ళే స సెట్ చేస్తారా
ఆ
అలా అయితే బెటరే రా
కానీ అది హాస్టల్ రెండు వరకే చెప్పారు అక్క కొరవ ఏం చెప్పలేదు
ఇంకేమున్నాయి
మేమి ఇక్కడికి పోవాలి కదా ఇంటర్నషిప్ నార్మల్ పోవాలి కదా బ్యాన్స్ అన్ని తీసు అవన్నీ ఏం చెప్ప అవి ఇంకా ఏం చెప్ప లేదు
అది మేము ట్రైన్ పోతామని చెప్పండి త్రీ హండ్రెడ్ తగ్గిపోద్ది త్రీ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ తో
ఉ
మేము వెళ్తాం ఏ ఏరియా కూడా ఎవరుఒకరు తీసుకెళ్తా అంటే సరిపోద్ది
ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళు అక్క వాళ్ళు బాబ వాళ్ళ అందరూ అక్కడే ఉన్నారు వెళ్ళాలనుకుంటే వెళ్ళచ్చు అందుకని ఇక్కడ ఇది కుదరకపోతే నెక్స్ట్ అది చూసు కొనుకున్నామని
ఆ
ఉ
నెక్స్ట్ కూడా టూ ఇయర్స్ కోర్స్ ఉందిగా ఒకటి
ఆ ఉ
మీవి ఏమన్నా ఎగ్జామ్స్ ఉంటాయా ఇ ఏ బి ఫార్మసీ తర్వాత
ఏం ఫం చేసుకున్నామని అక్క
అంటే దానికి ఫ్రీ సీట్ రావడానికి ఏమనా మళ్ళీ ఎగ్జామ్ రాయాలా
అదేమో తెలియదు అక్క ఇది వరకు తెలుసు ఎంఫమ్ ది వరకు
ఓకే
ఉ
ఇప్పుడు మీది ఇది ఎంసేట్ ఇది మీది
బి ఫామ్సే అయిపోయింది త ఆ ఎంసెట్లాగే మీరు అడిగేది అర్థ అయింది
ఆ అలా బి ఫార్మస్ అయిపోయిన తర్వాత ఓకే
ఉ
సీట్ వస్తే మళ్ళీ అక్కడికి వెళ్ళొచ్చు అన్నట్టు ఉంటే ప్రాబ్లం లేదు మళ్ళీ ఓన్ ఓన్లీ హాశల్పితయిపోతది
ఉ ఇది కోర్స్ ఏ కాదా అక్క నెక్స్ట్ నగు ఏ
ఏదో ప్రోడక్ట్ ఇస్తారంతగా
అ అక్క అవు
పప్పిస్తారంటగా
ఫర్త్ ఇర్కి ప్రజెక్ట్ ఉండది
ఆ
ఎ ఎజా ఆ ఆ ఫోర్త్ ఇయర్ కి అసలు సమ్ే లేకుండా చేసారు అ అకా
ఆ అవునంట చెప్ చెప్పారు ఓన్లీ సిక్స్ మంత్సే అక్క ఇంకా ఉండేది ఇది తర్వాత ఏముండదు ఇంకా అన్న
కానీ ఏంటంటే సమ్ సప్లైలు ఉంటాయి కదా అవి రాసుకోడానికి ఫోర్త్ర్ ఫోర్టు ఆ ఫోర్టు ఉంటే అ అక్కడికి క్లియర్ చేసుకోవడానికి బాగుంంటది
ఆ ఇప్పుడు రాసే ఇప్పుడు ఈ సేమ్ ఉందా ఈ సేమ్ ఇం ఇక నెస్ట్ సెమ్ లో ఏం పెట్టుకుండా చూకుంటే అవసం
వారు అడ్వాన్స్ పెట్టట్లేదు అక్క ఇప్ ప్పుడు అరవటే ఇప్పుడు ఏందంటే ఇప్పుడు టూ పడ్డాయి అనుకో నెక్స్ట్ మ మళ్ళీ అది మే మాకు మళ్ళీ వేరే రెగ్యులర్ వదిలినప్పుడు అది ఇది రెండు కలుపుకోవాల ఆ చెప్పలే అగవాన్ ఉమ్ వాడు అడ్వాన్స్ గా ఒకటి పెట్టుంటే అక్కడ క్లియర్ చేసుకొని ఉండొచ్చు ఆల్మోస్ట్
ఉమ్ మక్సిమమ్ మీరు బ్యాక్లాగ్స్ పెట్టుకోకుండానే ఉండాలి రా ఇంకా ఇప్పుడు
ఉమ్
ఫ్యూచర్ లో ఎవరైనా రెక్యూట్ చేసుకోవాలన్నన్నా మిమ్మల్ని ఇంటర్న్షిప్ లోే జాబ్స్లలో
ఆ ఈ జయింట్ ప్రకారం అయితే ఒకటి రెండు ఉం టే పర్లేదు అందుకనే ఎక్కువ ఉండేని
ఆ అదే చూస్ అది కూడా మాక్సిమం లేకుండా ఉంటే ఛాన్సెస్ ఉంటాయ అన్నమాట ఇంకా మీకి
అవును జె యన్ టూ అంటే ఆల్మోస్ట్ తీసుకుంటార్ పక్కా ఎవరైనా కాని
ఆ అది బాగా స్ట్రిక్ట్ గా చేస్తారుండగా హహ
కానీ తిక్క తక్క గా కరప్షన్ చేసారు ఎలా అంటే బాగా రాసింది ఎట్టేయడము బాగా రాయకుండా వచ్చింది పాస్ చేయడము
ఓకే
ఉమ్
సిలబస్ అయిపోయిందా ఇప్పుడు మీ నెక్స్ట్ సెమ్ కి
లేదక్క ఇంకా లేదు
అ
హమ్
ఇంటికి ఎప్పుడు పండగకి
ఉగాది అక్కా
అదే వెళ్తున్నావా వెళ్త వెళ్తావా అ
టూ డేస్ లీవ్ వచ్చిన ఇంటికికెల్లి పోవడమే ఇంక.
మంచించి పని ఇహి! ఇహి!
మా దగ్గరే కాబట్టి.
ఆ మాది సెవెన్ ఎయిట్ అవర్స్ పడుతుంది అనుకుంటా కదా. మా చెల్లెలు నైట్ ఎక్కితే ఆ. సెవెన్ ఎయిట్ అవర్స్ పడుతుంది.
మా అదంత దూరం కాదు కాబట్టి. అంతకనిపంచదు.
నైట్ జర్నీ, నైట్ అంతా జర్నీ చేయాలి.
మాది నైట్ అంతా చేయలేదు ఒకటి రెండు నిమిషాలు.
వచ్చారా? ఎ ఎప్పుడన్నా అంకుల్ంటి కాలేజ్ కి.
నన్ను దింపేదానికి వస్తారు. నార్మల్గా నెల్లూరుకి వచ్చినప్పుడు చూసేదానికి వస్తారు.
హ్మ్!
హ్మ్!
బీచ్ కి వెళ్ళారా?
బీచ్ కా?
హ్మ్! వెళ్లారా?
వెళ్ళాం.
పేరెంట్స్ త కలిసి.
హ్మ్!
హ్మ్!
పేరెంట్స్ తో పోయిను ఫ్రెండ్స్ తో పోయాను ఇద అయితే. పేరెంట్స్ తో చాలాసార్లు పోయా. ఫ్రెండ్స్ తో సరే!
బానే ఎంజాయ్ చేస్తున్నారా? అయితే మీరు
ఇప్పుడు వెళ్ళాలక్క ఇప్పుడు పోదాం అనుకున్నాం.
ఆ! ఇంకా కొంతమంది వెళ్ళలే వెళ్ళలేదంటేగామి. ఫ్రెండ్స్ ఎవరో? చాలా మంది ఎళ్ళలే ఎళ్ళలే ఎళ్ళలే అని
వీళ్ళతో ఒకసారి పోతే అయిపోతాది గద! ఇప్పుడు కొంచెం భయం ఎక్కువయిపోతుంది ఇంట్లో. అమ్మాయి అమ్మాయి కదా ఎక్కువ ఎందుకు తిరగడం అన్నట్టు అయిపోతుంది.
అంతే ఇంకా పెద్దగా అయ్యే కొద్ది.
హ్మ్! అంతకు ముందు లేద అస సంత్రా!
అప్పుడు వాళ్ళు చిన్నపిల్లలాగా అనుకుంటారు. ఇప్పుడు పెద్దగా అయింద అనుకుంటారు.
హ్మ్! వచ్చేకొద్ది పెరుగుతుంది అక్కడి సరే అక్క మీ జాగ్రత్త అక్క